హలో
అ
ఊకొ బావ అనంతపూర్ కొచ్చినప్పుడు జ్యూస్ షాప్ జ్యూస్ షాప్ చూపిత్తాడు ఈడ్దీస్ పొం బొమ్మను మేలు గద హోల్సేల్లిచ్చారు
ఫ్రిడ్జిచ్నారు హోల్ సేల్గా వేరేటివి పెడితే వాళ్ళు ఒప్పుకోకున్నారు టాటా పా టాటానే వాటర్ బాటిల్స్ ఒకటి తీసుకుంటంటే మేం ఫ్రిడ్జ్ ఇచ్చినం అక్క మావ ఎక్కువమ్మల్లా అని చెప్న్నారు
ఏం ఏ ఏ కంపెనీ మీది
కోకో కో లా
కోక్కో కో లన ఉంటేల మీ నా వాటర్ బాటిల్స్ ఉంటేంలే వాటర్ బాటిల్స్ తెచ్చుకునేది మనము నీకు ఇంగో ఫ్రీ చింది గదా ఇంట్లో
ఆ ఆ ఆ
ఆడ పెట్టేసి కొన్ని దీంట్లో మెయిన్ స్క్రీన్ లో ఒకటి ఒక రెండు బాటిల్ పెట్టుకోవు వాళ్ళు ఏశామ్ కలిసింది తీసేసేయండి అంతే
వాళ్ళు సడంగ వచ్చేవాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు వస్తారు ఇప్పుడు వచ్చేపోయినా
ఇళ్ళు ఎమ్ ఐతారు ఎమ్ గాదు
కొత్త ఫ్రిడ్జ్ ఇచ్చిండు ఇరవై ఇరవై రెండు అత్తది
ఇత్తే అండి మన ఫ్రిడ్జ్ లో మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుండేది బయట ఒకటి మన వేత్ రేటు కూడా పెట్టుకునేది వేరే కంపెనీది గాని పెట్టుకునేది మనకి వాళ్ళకి ఇదే కంపెనీ కావాలన్నప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదా అవి తెచ్చి వాళ్ళకి చెయిప
ఉ ఏమో ఇక్కడ లోకల్ ఎవర్ తక్కువ తక్కువ లోకల్ దిస్ కొరి ఊరుడా
ఆ
ఆన్ ఇప్పుడు బాదమే ఫార్టీ రుపీస్ గదా
బిసిలేరి ఇవన్నీ
బిసిలీరినే వాళ్ళు ఇతారు వాన్
అవునా ఎంత వాడుతన్నాయ్ నాయి చెప్పు
లోనే లోకల్ వస్తుంది అది
అవునా కాద టాట వాడ్ బాటిల్ ఎంతకు తెచ్చినారు మీరు
లీటర్ వన్ థర్టీ వన్ థర్టీ
ఏను ఉంటాట్టే
పన్నెండు బాటిల్ లు
నేను అదే నాకు తెలువని మాకు పది రూపాయలు వట్టయి
బాటిలా
తి దో
ఆ మాకు పద్ మూడు పద్ మూడు మాకు ఎంత వడుతా రబ్బా మగ్ నూరు రూపాయల్ మిగుల్ త్తది
మూడా
రూపాలు
నూరు రూపాలు అంటే పన్నెండు బ లు అంటే మాకు పది రూపాయలు అంటే నూట ఇరవై పడతాది పన్నెండు పన్నెండు బాటిలక్కీ నూట ఇరవై అన్ టె మా వోలే పది రూపాయలు ఎక్కు పడతంది
తే ట్రాన్స్పోర్ట్ ఉందమ్మా వాళెతారు ఏమ
ఆ
హ్మ్ బాదం ఇప్పుడు పాదం పెరిగింది నలవై బ ఎంఆర్పి ఉంది కానీ అమౌంటట్ే పాతదే ఇచ్చినారు మీరు పాతదానికి అమ్ముకోండి అంత ఎవరు అది తీసుకోవాలని వాళ్ళ
ఎంత రేట్ అమ్ముతున్నారో ఆ ముప్పై ఐదు రూపాయ ముకోలు మేనా
ఆ అబ్బా ఇద ఆ బ్లాక్ అండ్ వైట్ ఉంది
అడేదురుషాప్ల్ తీసుకుంటు ంటారా వాళ్ళు కూడా పెట్టినారా
ఆ
ఎదురు షాపుళగానీ
ఎ అది పెద్దది రాదన్న
పక్కన షాపులు కూడా పెట్టినారా జూల్సులు అన్నీ
నా పెట్టినరు
అట్లయటనే
ఆ
ఎందుకంటే ఇప్పుడు ఇరవై రూపాయలు పడుతది కదా మనకి ఒక ఐదు రూపాయలన్నా మనకి ఫ్రిజ్జు కు పెట్ తుకుంటే మిదుగు
ఆ ఇక్కడ ఇప్పుడు స్ప్రైట్ ఇవన్నీ అయితే పదిహేడు తిన్నార పడేదు ఇరవైకే ఇళ్ళంటరు ముందు రూపాలు వాళ్ళు ఇరవైకి ఇస్తారని చెప్పి వెళ్ళు ఇరవైకే ఇళ్ళంట వాళ్ళిత్తన్నారని వీళ్ళు ఇల్లంట ఊ
మాయప్ప ఏం అంటాడనుకోయింటివి పొద్దున కాన్ అంత తక్కువ్ క్కువమ్కుంటే కరెంట్ బిల్ ఇవన్నీ కష్టమ అయితది మనకు కూలింగ్ ఉంది కదా కరెంట్ బిల్ కూడా ఎయ్యల్ల మనము అట్లయితే ఎట్లా మిలుగుతది అని అంటన్నాడు.
తెలుసు నేను అప్పుడు లాస్ట్ టైమ్ అకుల్ షాప్ ఉండే కదా ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాను. రాప్ప ఒర్ చూసినర్ మాల్ల ఎమ్ డాక్ డాక్టర్స్ లేడు మూడు వేల రూపాయలు ఏం చేత్తాంటివి ముప్పై నలభై ఏళ్ళ నుంచి కోట్లు సంపాఇంచి నిజంగా ఆ
కొత్తోల్లు ఎవరు ఆ
నన్నారి అక్కకి
నన్నారి పదహైదు రూపాయలది చిన్నది తెచ్చుకున్నా ఇప్ ఇప్పుడు ప్రతిసారి ఇరవై రూపాయలు ఇస్తాండ్ర ఈసారి ఇరవై రూపాయల్ పదైదు రూపాయలు ఇచ్చినాడు. బిందు లోకలు ఎలా వస్ స్తుందొ
మామూలుగా పేపర్ అయితే
రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్
ఊ అది మిది ఓల్డ్ టౌన్ లో కాబట్టి కనిపించదు లోకల్ అన్ని పోతాయి ఇక్కడ ఉండేది కొన్ని ఇల్లు బాగా మెయిన్ గా బ్రాండే అడుగుతారు ఇక్కడ ముస్లిమ్స్ అల్లాటప్ప వేమడగరు. బ్రాండ్ అడుగుతారు కరెక్ట్ గా ఆ రేటే కావాలంటారు. వాళ్లకి ఇరవై కే ఇస్తన్నారు జూసులు తెలుసు దా ఆ ఉమ్ ఉమ్
రాత్రికి వస్తాదిలే
ఊహు
అవి తక్కువ ఏం తక్
ఆ
వచ
పది కే వాళ్ళు ఇస్తారు మీరు ఇరవే రూపాయలకే ఇయ్యాలి
ఆ అట్లా ఊ గ్యాస్ పెరిగి ఇంది పామాయిల్ కూడా పెరిగింది ప్రతి ఒక్క కిరాణా దాంట్లో పెరుగుతాండేది
ఇప్పుడు ఉంగ్ అక్కడ యుద్ధం జరుగుతుంది కదా
మాకి బాగా ఇప్పుడు
హమ్
ఆ ఏంటి ఎండాకాలం కాబట్టి చియా సీడ్స్ బాబ అట్లే చేదించదు
ఆ నేను హాస్టల్ లో ఉన్నప్పుడు డైలీ మార్నింగ్ పడి గడుపున తాగుతా అంటి
బాద తంట నా చూరువేద చటీ వాళ్లు కూడా ద తన్నే ఎంత ఆలేనమ్మ
ఆ అదిగాక ఒకసారి బాబాయ్తో ఎందుకో అక్కడ కమలా నగర్ పోయినప్పుడు ఫలోడ జ్యూస్ సాపిచింది అక్కడ కూడా కొంచెం టేస్ట్ చేసింటే బాగుండ సంగీత మొబైల్స్ కార్డా కమలా నగర్ సెకండ్ రోడ్ థడ్ రోడ్ సంగీత మొబైల్స్ పక్కన వచ్చింది మహావీర్
అక్కడ మొత్తం షటోల్లే
ఆడే మళ్ళీ మీగతో చోటు అంతగ అనిపించదు ఆడే బాగా ఫ బాగ
న అమ్మం రా వాడుండి ఎం చెత్తవ్ ఈ రంగం ఎంచేసుకుంటుో అని చెప్పారు పోదయ బ అన్ని పెద్ద బమ్డమ పోయి కజ్జికయలు అత్తరసాలు లడ్డూలు ఇట్లన్నీ అడుగుతన్నారు పోతే బాగా బోందిలు చేసుకోవచ్చు రొట్టెలు రాత రొట్టెలు కొ
ఉం కాజీ
ఆ నా కాట
ఆ
అమ్మాకి
అ అమె దొబ్బదు ఆడ కోళ్ళు కోళ్లే చూత్తండి మళ్ళీ నీ కా అటుకి వచ్చి అది
నాకంద నమక డబ్బులు
నొమ్ ఇది అయిపోతుంది ఇంకా అమ్మాయి ఇంకా మళ్ళీ అడదిస్తుంది
తంది హాస్పిటల్ చూపించుకుంటే బాగుంటది అవి క్యాన్సర్ కూడా పెరుకుంటాయంట
ఉం
ఎప్పుైతే పట్టించుకోడు మీ జప్పతమ్మే మేరే జప్ప కొంది సార్
అదే నేను చెప్పాలి ఒకసారి అంటున్న
ట్ల యితే కష్టం అబ్బా ఏం చెప్పు ఎవో చూతారు జప్పు అ
అది చెప్తాను ఒకసారి పూల్చుకోపో
ఏమన్నా గర్భసంచి లూజ్ అయి ఉందేమో అ
ఉం
అవునా
ఉం
చెక్కది
ఇప్పుడు సరగ్గా బాగున్నది మాట
ఆ స్మయిలే మాట్లాలమ్మా చిన్నయమ్మ రమ్మమ్మతో రాలా నేను మాట్లాడును అంటాంది
మొన్న నిన్న పేపర్ కష్టం వచ్చిందంట మ్యాస్
బనే రాశ అన్నాడు పా అ పా బ పాపం బాధపడుతంట ఫోన్ చేని ఫోన్ చే అనే
వింటూ మాయేస్తాడు నాకైతే ఒక్కసారి కూడా చే ఏడు
నెంబర్ లేదు ని మీ నెంబర్ నోటేడుగా నా నెంబర్ ఒకటే నాటేడ్ ఏం మేం ఫోన్ చేత్తేత్తులే సరే అవన్నా
హ
ఎప్పుడైనా ఫోన్ చేయి ఎత్తుత వాడికి బాబుకు తెలుసా ఇట్లా యాప్ ఎక్కించుకోమనింది ఇట్లా చేయమనింది బాబా అని
నేను ఏం చెప్పినాను నిన్నచ్చ చె అదే నిన్న అదే నిన్న స్టాప్ ఫుల్ స్టాప్ వచ్చింది నిన్న ఫుల్ స్టాక్ వచ్చింది పదకొండు వరకు పదకొండున్నర వరకు ఎత్తి పెట్టినాము ఆ పదకొండున్నర వరకు ఎత్తి పెట్టినాడు నేను చదువుకుంటున్నా నాదే ఎందుకో నిన్న అసలు తెగనే తెగలే ఎంత సేపు లా చేద్దనే ఇరవై పేపర్లు కూడా ఇవ్వలే నాకైతే మా బూల్ టైం లో పదిన్నా ఇట్లా అట్లా అనుకుంటే పది పేపర్స్ అయిపోగొట్టుకుంటాను నిన్న రాత్రి అంత సేపు కూచున్న కాగలే నాక ముందుకు పోలే
నిద్ర అత్త అంటాది
నిద్ర వచ్చేది నిద్ర ఏం రాలే నీళ్లు పెట్టుకోండి చాలా నీళ్లు అవి తాకుంటా ఇవి తాకుంటా టీ ఉండే డా నా టీ తాగి ఏదో ఏ పొద్దు ఇం మళ్ళీ పొద్దుడి నాలుగున్నరకే మైక్ పెట్టినాడు అమ్మ పొద్దు అబ్బా పెద్దమ్మ తల్లి పాట ఇట్లా ఎప్పుడు పెట్టిందిలే పొద్దున్న నాలుగున్నరకి దుమ్ములుపుతున్నారు పాటలు ఇంటి దగ్గరే ఉం ఉంది ఆ పాటలకి ముందు పోద నాకైతే అ
మే మామదా నుంచి ఎక్కిమనా పిల్లలు వచ్చినాక
ఉ సరే లే సరేలే
ఎత్కి ఎక్కించినాక నవ చెప్త ఫన్ చె
ఆ ఇప్పుడు కాదుగాలు తున్నా అయిపోతే పొద్దున అరెండ్ చెయి లాస్ట్ ఇంకా ఫోన్ చేయలే ఇంకా చదువుకోల కొ స్సేపు చదవల్ల వెనకలు పడిపోయిన ఇ ఎంత మూడు వందల పేజెస్ ఉన్నాయి టెన్ డేస్ ల ఈ నైన్ డేస్ ఉంది నైన్ డేస్ లఅయి ట్టుకో లేకపోతే మళ్ళీ నేను డేట్ వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉండలేదు ఆ రోజులలోనే ఇవిగట్టుకోాల నేను ఎట్లా చదువుతున్నానంటే ఒక పేపరు నాకు అర్థం కాకుంటే ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ టైమ్ మూడు నాలుగు మూడు సార్లు అదే చదువుకుంటూ కూర్చుంటా ముందు పోను నాకు నాకు అర్థంమయేంత వరకు పోను ముందుకి అట్ల అయిి నాకు లేట్ అయిపోతది
అవును మరి
మ్ ఇంక కొన్ని కొన్ని నేర్చుకోవాలి కొన్ని కొన్ని నేర్చుకుంటున్నా అది కాక